హలో హలో
హలో హాయ్ అండి బాగున్నారా తిన్నామండి బాగున్నామండి ఏం చేస్తున్నారు?
ఏం లేండి క్యాజువల్ గా బయటకి వచ్చర మీరు
అవునాండి ఓకే ఏం తిన్నారండి. అవునండి నేను అదే వాకింగ్ చేస్తున్నానండి తినేసి దాల్ రైసా ఓకే మదిహా ఆ ఏమనా ఆ ట్రిప్స్ అదే అండీ మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాకే వెళ్ళామండి అరుణాచలానికి. ఓకే మీరు ఎప్పుడైనా వెళ్లారా అరుణాచలానికి
ఆహ అదే అండి ప్లాన్ చేస్తున్నాన్నాము. కానీ కుదరడం కుదరడం లేదు హలో
అవునా హలో వినిపిస్తుందా. మీకు
హలో ఆ వినిపిస్తుందని చెప్పండి. హలో లేదండి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కానీ హలో హలో విష్ణ ఆహ్ వినిపిస్తుందడి హలో విన్ విష్ణ
హలో
ఆహ్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తాం. అదే ఫస్ట్ ఇయర్ నుంచి చాలా ట్రై చేస్తాం కానీ అక్కడికి ఒకటే కుదరలేదు.
అవునా ఓకే వెళ్ళొచ్చు కదా చాలా ఐ మీన్ ఆ టెంపుల్ అ
అదే నెక్స్ట్ టైమ్ ఆ తంజావూర్లో ఫేమస్ శివ టెంపుల్ ఉంది. అక్కడికివెళ్ళొచ్చు రీసెంట్గానే నెక్స్ట్ మంత్ లో పక్కా వెల్తామ్. ఆహ్ ఫ్రెండ్స్తో నెక్స్ట్ మంత్ పక్కా అరుణాచలం
అవునా ఓకే ఐ మీన్ బస్ లో వెళ్లారా, ట్రైన్ లో వెళ్లారా తంజావూరికి.
ఆ తంజావూరుకి అయితే ట్రైన్ లో అక్కడ నుంచి అక్కడే కాద దగ్గరే మాకు తంజావూరు
అవునా ఓకే ఏం చేసిండ్రు అక్కడ ఓకే
ఫేమస్ అంటే అక్కడ దాన్ని బిగ్ టెంపుల్ అం టారు హలో
అండి
అక్కడ దాన్ని బిగ్ టెంపుల్ అంటారు శివలింగు చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట విజిట్ చేయడానికి
ఓకే అది తమిళనాడు లోన ఉండే
ఆ తమిళనాడులోనే మీరు ట్రై చేయచ్చు నెక్స్ట్ టైం అక్కడికి చాలా బాగుంటుంది
ఇది కదా
హ హలో వాయిస్ హలో వాయిస్ బ్రేక్ అయింది హలో
వినిపిస్తుందా
ఆ ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఒకే
ఓకే ఐ మీన్ ఒక మూవీ కూడా తీసారు కదా తమిళ్ మూవీ తంజావూర్ లో
తంజావుర్లో నా అంటే చాలా మూవీస్ తీస్తుంటారు ఆ టెంపుల్ కూడా చూసే ఉంటారు మీరు అట్లయితే
ఆము మూవీలో చూసా నేను
ఆ పెద్దగా ఉంటుంది టెంపుల్ అదే
ఆ ఓకే ఉ ఆ అరుణాచలంలో నేను ఎట్ల చెప్తా చూడండి ఎలా వెళ్ళాలి ఏమి అని ఆ మీరు ఉ ఉండేది ఎక్కడా
తిరుచి
తిరిచి ఓకే అక్కడ నుంచి ట్రైన్స్ ఉం టాయి గదా మీకు అరుణాచలానికి ఆ అక్కడ వెళ్ళిన తర్వాత ఓకే బస్సెస్ కూడా ఉన్నాయా డైరెక్స్ మీకు ఆ ఓకే అక్కడ రూమ్ తీస్ కాల్స్ వస్త అదే డా చాలా మంది వస్ వస్తూనే ఉంటారు రూమ్స్ కావాలా రూమ్స్ కావాలా అని
ఆ
లేకపోతే మీరు ఆన్లైన్ లోన కూడా బుక్ చేస్ చ్చు ఫస్ మన ఎ ఎ నై ఎర్లీ మార్నింగే గిరి ప్రదక్షణ చేయాలి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎలా అంటే లైక్ తిరు ఆ తిరుపతి టైట్ లాగా గిరిప్రద న్ ఉంటుంది ఇక్కడ. ఫోర్టీ కిలోమీటర్స్. ఆ ఆ టెంపుల్స్ వస్తుంటాయి. అన్ని శివ టెంపుల్సే ఉంటాయి. ఏమంటే అవి ఒక్కొక్క లింగాలు ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఏమ్తో శివలింగాలు ఆ ఆ లింగాలన్నీ కొండ కొండుంటుంది కొండ చుట్టు తిరిగేసుకుని ఒక కా దేవుడు దర్శనం చేసేస్కొని మళ్ళీ రిటర్న్ అణాచల్ టెంపుల్ రా బాక్ వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలి.
టెంపుల్కెళ్ళడానికి
మేము ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము. ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేసింటే ఆ ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే మధ్యానానికి ఆ కాల్ కాల్తాయ్ కదా. ఎండకి రోడ్ తార్ రోడ్ గదా అది నై నైన్ ఆర్ టెన్ ఒ క్లాక్ కల్ల మనది ఫోర్టీన్ కిలోమీటర్ గిరిప్రదక్షిణ అయిపోయింది. మళ్ళీ మేము అదే హలో
ఆ హలో వినిపిస్తుంది చెప్పండి.
ఆహ ఆ మళ్ళీ టెంపుల్ లోపల్కి అక్కడ క్యూ ఆ రోజు పండుగ రోజు అనేసి
అవును ఆ అప్పుడే రిటర్న్ అయిపోయినారా
ఆ మళ్ళీ గిరి ఆ అంత దర్శనం అయిపోయిన్ తర్వాత మళ్ళీ ఎందుకంటే ఫైవ్ ఓ క్లాక్ కి ఆ మాకు రూము హలో
ఆ రూమ్ తీసుకున్నారా?
ఆ రూమ్ తీసుకున్నాం ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళు లగేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి మీరు అని చెప్ చెప్పారు వేరే ఎవళ్ళు వస్తున్నారు అని
ఉండా
ఆ అందుకే ఇంగ మేము ఇంగ రే రిటర్న్ వచ్చేేశాం
ఓ వన్ డే ట్రిప్ కోసము
ఆ వన్ డే నైట్ ఎళ్ళాము మళ్ళీ నైట్ వచ్చేసాం ఇక్కడ మా బెంగళూరు నుంచి దగ్గర అవుతుంది కదా ఓన్లీ త్రీ టు ఫోర్ అవర్స్ అ త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ అ అవునండి ఇంకా వేరే ప్లేసెస్కి ఎక్కడిక ఏళ్ల వేరే
ఇకా ఆ పెద్దగా వెళ్ళారు అక్కడ నంది హిల్స్ అలానేే బెంగళూరు చుట్టు తిరిగినమ్
ఓకే వేరే టెంపుల్స్ కి ఏమి వెళ్ళలేదా
లేదండి అదే ప్లాన్ లో ఉన్నం రీసెంట్ గా ఈ ఇయర్ లో ఎలాగైనా కంపి చలా అని మరి వండర్ లాగా ఇంకోసారి వెళ్ళా వెళ్దాం అనుకుంటున్నాం అది బెంగళూరు వండర్ల మీరు వెళ్ళారా ఎప్పుడైనా
ఆ లేదండి లేదు ఏళ్లలేదు బట్ ఫ్రెండ్స్ అంతా ప్లాన్ చేసాము బట్ ఏదో ఒక రీజన్ చెప్తారు కద తెలుసు కదా ఒకరు డబ్బులు లేదంటారు ఒకరు ఫ్యామిలీ ఒప్పుకో ఒప్పుకోరు అంటారు ఒకరురు
చాలా ఎంజయ్ చాలా బాగా చేయచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అ
ఆ అమిన్ ఆ యఫ్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నపుడు వెళ్తే బెటర్ కదా బయ్ వన్ గేట్ న్ ఆఫర్ వున్న
ఆహా ఆ బయ్ వన్ గేట్ వన్ ఆట్లుండదండి నేను టూ టైమ్స్ వెళ్ళిన లేదు ఆ లేద అలాంటియితే ఎక్కడ ఏం లే ఏంటే వీక్ వీకెండ్స్ లో కంటే వీకెండ్ లో పోతే తక్కువ పడుతుంది టికెట్ మీకు
అవునా
ఆ మీరు స్టూడెంట్ స్టూడెంట్ కాదు కదా స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ఇంకా తక్కువ పడతది
ఊహూ ఉమెన్స్ డే కి ఆఫర్ బై వన్ గెట్ వన్ టికెట్ ఫ్రీ ఇస్తారు జాన్వర్ లో మనకి ఆన్లైన్ లోనే చెక్ ఉమెన్స్ డే కి అయినా జనవరి ఫస్ట్ కి
ఏమో అవి అయితే వినలే నేను ఇంతవరకు
ఆహ నేను చూసా ఎందుకంటే ఆన్లైన్ లో ఎప్పుడైనా వెళ్దాం అనేసి ఫ్రెండ్స్
మరి వెళ్ళాల్సింది బై వన్ గెట్ వన్ అంటే చాలా బెటర్ అసలు వర్త్ చాలా వర్త్ అంటే వర్త్ మేము టూ టైమ్స్ వెళ్ళాం చాలా ఎంజాయ్మెంట్
ఎక్కువ ఫీ ఎక్కువ భయం ఎక్కువ హైట్ లిఫ్ట్ లోకితీసుకోపోయినప్పుడు నాకు ఎందుకో కళ్ళు తిరుగుతాయేమో నాకు తల తిరుగుతుంది అందుకు. భయంతో వద్దులే పోవడం అవసరమా మరి డబ్బు డబ్బులు పెట్టేసి వేస్ట్ అయిపోతే ఇంకా ఎందుకు అని
అంటే వాటర్ పార్. వాటర్ అమ్యూజ్మెంట్స్ దాంట్లో ఆడుకోవచ్చు. మీరు రెయిన్ డ్యాన్స్ ఉంటుంది మామూలుగా చిన్న ఊర్లో. అప్పుడే. ఎగ్జిబిషన్ వెళ్తారా ఎగ్జిబిషన్ లా జెం జెయింట్ వీల్ అలాంటి వి ఎక్కుతార.
ఆహా అది ఎక్కడానికే భయం వేసేసి ఎక్కలేదు నేను.
అయితే. కష్టం ఇంకా మీరు ఎక్కలేరు అయితే ఇక్కడ వండర్లాలో.
ఆ దానికి నేను ఎప్పుడు నేను ఇంకెప్పుడు ప్లాన్ చేయలేదు పోదామని ఏదైనా వెళ్తే వేరే. ప్లస్ ఇక్కడ ఆ ఇస్కాన్. గాని హెవెన్ ఆఫీసు షాపింగ్ వెళ్ళాడం గాని మాల్స్. వెళ్ళాడము.
ఓ ఐస్ల్యాండ్ కి వెళ్ళారా.
ఆహా మాల్స్ మాల్స్.
ఆహా అట్లా ఐస్ల్యాండ్ ఐస్ల్యాండ్ కూడా బాగుంటుంద బెంగళూరులో.
ఐస్ల్యాండా తెలీయదండి నేనుంచో వెళ్ళలేదు.
మేము ఫ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కావాలనే బెంగళూరు ట్రిప్ కి వచ్చాం అన్నమాట అన్ని బెంగళూరులో ఉన్న మాల్స్ అది యూపీ సిటీ మాల్స్ కానీ అట్లా.
అవునవును అవున అండి ఓకే బట్ ఇక్కడ. ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పర్సనల్ వర్క్ లో బిజీలో ఉంటారా. మనకు లే ఉన్నప్పుడు వాళ్ళ ఉండదు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో పర్సనల్. ఆ వర్క్ ఉండి వెళ్ళిపోతంటారు.
వీకెండ్స్ వీకెండ్స్ ఉండ రా సాటర్డే సండే టూ డేస్ ఉంటుంది.
కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అన్ని అన్ని ఫ్రెండ్స్ కి సాటర్డే ఉంన్ టది అని తెలియదు కదా సండే దొరకచ్చు సండే దొరికి ఆ సండే. టైమ్ లో వాళ్ళ కి ఎన్ని పర్సన్స్ ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి రెస్ట్ కాలనిపిస్తది ఈ రోజు. బయటకి పోవడము ఓ అబ్బా ప్రశాంతంగా పనుకునే. టామ ఆడ కంపనీలో పెట్టిన ప్రజర్ కి ఈ రోజు అన్న పీస్ఫుల్గా ఉందాము అనుకుంటా అంట ఏదో వన్ వీక్ వెళ్తా బయట్ వన్ వే వన్ వీక్ ఎల్లారు
ఆ స్ట్రెస్ వో స్ట్రెస్ ఉంటుంది
ఆ ఎట్లానో వారం రోజులు గడ్డు బాదిినెట్లు బాధింటారు అది ఇది అని
జాబ్
ఆ అమ్మే ఆ హలో
హలో
ఆ ఇన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది మీ మరి హెచ్ఆర్ అంటే మీరు కొంచెం హై పొజిషన్ ఉన్నట్టే కదా
హై పొజిషన్ అంటే ఐ మీన్ చెప్పుకోవడానికే హై పొజిషన్ ఇక్కడ మనం అ గా లోపల కెళ్తే దేలుస్ తుంది ఈ వర్క్ ఏంటి ది అనేది ఎవరికి ఎవరు బా ఇంజనీరింగ్ అంటారు వాళ్ళ ఆ అడిగినప్పుడు తెలుస్తుంది ఏం వర్క్ రా స్వామి అని మా హెచ్ఆర్ వర్క్ కూడా అలానే ఉంటుంది ఎవరు బాధలు వాళకుంటాయి ఎందుకంటే మనము ఇప్పుడు మా ట్లాడిన ప్రతి ఒక్కడూ ఇంటర్వ్యూ కి వస్తారని లేదు
అవును
ఆ సేల ఆ అయిన వాళ్ళు జాయిన్ అవుతారని నమ్మకం లేదు. జాయిన్ అయిన వాళ్ళు వన్ వీక్ చేస్తారో టూ వీక్ చేస్తారో హెన్ని రోజులు చేస్తారు తెలీదు వదిలేస్తారు ఎందుకంటే హై ప్రొఫైల్స్ తయారు చేస్త. తంటూ అంటూ ఉంటారు. కం క. చిన్న చిన్న. లో ప్రొఫైల్ కీ. నాన్ ఎటీస్ కంపెనీస్ తయారు చేస్త. వెళ్తున్న మంటే ఎవరు ఉండరు ఇప్పుడు బీటెక్ వాళ్ళు తెచ్చేసి నువ్వు నానటి వద్. జయరా అంటే వాడు ఏదో కొన్ని రోజుల వరకు ఇంకా ఫ్యామిలీ బ్రదర్స్ వల్ల డబ్బు. ఏదో వన్ సరే లె ప్రజెంట్. ఏదో పోదాము ఇంక ఎన్ని రోజులని వెయిట్ చేస్తాము జాబ్ కోసం అనేసి చూస్తారు. ఉ సా సరేనండి ఆ ఉంటా మరి.
ఆ సరే ఆండీ.
ఊహు బాయండి.
బాయ్ స్ బాయ్.
వొచ్చు.